మీ సారి ఫైన ఏర్పాటు చేసుకున్నావు
ఏనల్ రా అతు
అ పోది న్నా ఈసారి
అదే మొక్కజొన్న పంటావద
మొక్కజొన్నా పంట అయిపోయింది
ఫార్మింగ్ ఫార్మింగ్ గురించి నంకా ఎడా తెలుసా
సరిగాన వినపడట్లే వాయిస్ మీది
ఫార్మింగ్ గురించి ఇంకే అగ్రికల్చర్ గురించి ఇంకేమైనా ఐడియా ఉందా
వాయిస్ క్లియర్ గా లేదు
ఫార్మింగ్ గురించి ఏదైనా అగ్రికల్చర్ గురించి నేను ఒకటి న్యూస్ విన్నాను అనమాట క్క
ఆ ఏమి ఏం న్యూస్
స్థిరలు నాని స్పైరులినా స్పైరలినా స్పైరలినా అంటే ఆ సముద్రపున
వాటర్ లోనా
ఆ వాటర్లో
ఆ నాటితే
ఆ అది ఏమి ఎక్కువ అవసరం లేదు దానికి ఆ బిజినెస్ అదే ఆ పంట పండించడానికి దాని వల్ల టాబ్లెట్స్ తయారవుతాయి అన్నమాట
మీరు ఇన్నా ఇ ఇన్స్టాగ్రామ్ లో ఒక మన తెలుగు తెలుగు రాష్ట్రంలోనే ఒకరు ఎవరు
అది ఒక ఒక కేజీ వచ్చేసి అల నుండి నుండి స్టార్టింగ్ రెండు వేల వరకు పలుకుతుంది ఒక ఒక కేజీ
ఇన్నా నేనుజి ఇన్స్టాలో అతను వెయిట్నించి చెప్పేది నేను
ఇకా తెలుసు చెప్పు
ఇన్స్టాలో కథను మన పల్లెటూరు ఎట్లా టైతే అ ఆయన అయి తడే పండిస్తున్నడుని నిన్న ఆయన రీ లో చూసి ఖచ్చిలో వేసి గ్రీన్ కలర్ లో బేస్ పెచ్చు కానీ చీరలో గన్ రేటు ఉంటాయ
అ అంత ప్లేస్ చాలు మ్మ్ మదర్స్ ఆ మదర్స్ ఎక్కడికి ఎల్లిన కానీ మనం కంపెనీల ద్వారా మనం తెచ్చుకోవాలి మదర్ మదర్ ని ఒకసారి అ
ఎట్లు ఎట్లా పనులుస్తారో మనకి తెల్వదు కదా
ఎట్లా వనులు ఇస్తారంటే వాళ్ళే చెప్తారు కంపెనీ వాళ్ళు
కంపెనీ వాళ్ళే అవునా అట్లయితే ఇట్లా మొక్కజొన్న ఇట్లానా అట్లనే కంపెనీస్ ఉంటాయా
ఆహా అట్లే కంపెనీస్ ఉంటాయి వాళ్ళే తీసుకుంటారు తర్వాత అది నేను ఇది పర ఆ అట్లా కరోనా టైమ్ లోనే నేను విన్నా కొంతమందికి కూడా చెప్పినగాని లైట్గా తీసుకున్నారు
పని ఆ ఊర్లో చేస్తే ఇంత ట్రై చేస్తారు మా ఊర్లో అంటే నమ్మకం కలుగుతది అప్పుడు మా ఊర్లో ఎవరు ఒకరు ట్రై చేస్తారంటకో
అని దానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు నీళ్ళుంటే చాలు గాలి ఉంటే చాలు ఇంకా అదే పెరుగుతుది ఏం చేయాల్సిన అవసరం లేదు రోజుకు ఏం చేయాలంటే ఒక్ కంపెనీతో మనం హ్మ్ నాకు అడిగితే రోజుకు రెండు సార్లు దాన్ని కదపాల్సి ఉంటది అది చెప్తా ప్రాసెస్ని ఎట్లా ఎట్లా పెంచాలా ఎట్లా అని
ఎన్ని రోజులు పడతదంట ఎన్ని రోజులు పడతది అది యుద్ధం
ఏ త్రీ వీక్స్ వన్ వీక్ ఇట్లా వన్ మంత్ లోనూ చేతికిొస్తుంది పంట
బెస్ట్ ఇంకా ఆ సమ్మర్ లో వర్క్ ఉంటాదా సమ్మర్ అలా ఏతే
ఆ దానికి ఏం అవసరం లేదండి నీళ్లు ఎండ గాలి హ్మ్మ్ వా ర్ నీరు గాాలి
పాల్ వేస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వాటర్
ఆల్రెడీ వాటర్ లోనే అది పెరిగే పెరిగేది వాటర్ లోనే కా అ కొద్దిగా స్థలంలోనే కొద్దిగా కొద్దిగా స్థలంలోనే మనం పెంచవచ్చు అనమాట అది ఎట్లా అంటే ఇప్పుడు మనం కంపెనీలు ఉంటాయి కదా స్పెర్మ్ ను మదర్ ని మనకి ఇస్తాయి ఆ ఇత్తనాళ అనుకో
అన్నిీ వాళ్లే ఇస్తారా విత్తనాలు మందులు ఖర్చుకి అన్ని ఖర్చులలకు అన్నికి పెట్టుబడికి అన్నికి పెట్టుబడి అంతా వాళ్లే ఇస్తార
అది మనం వాళ్ళతో మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటది అయితే అడగా మనం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని నెంబర్స్ మనకి ఇస్తారన్నట ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది చేస్తున్నారు వీడియోస్
సారి నన క ఇచ్చి ట్రై చే
అదే ఇంతప్పు ఇంత ముందే చెప్పినాల నేను కానీ వింకా ఆ ప్లేస్ లేనను చూకున్నా ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఇస్తారో విత్తనాలు అనుకో అదర్ పెరుదం అదన్ని మనకి ఇస్తే మనం ఒక గచ్చు లాగా స్ార్ట్ చేసుకోవాలిన్నమాట చేస్ చేసుకొని దాంట్లో ఫుల్ గా వాటర్ వదులు కొని హ్మ్మ్ ఈ మదర్కల్చర్ నీ దాంట్లోకి వెయ్యాలి ఏసీ రోజు రెండు సార్లు కలపాలా ఎన్న కూడా తగలాల ఆ
ఎ గచ్చలేస గచ్చలే పెట్ట
దాంట్లో చేసిన వస్తాం కలా వసిన తర్వాత రోజుకు రెండుసార్లు దాన్ని కదిలించాలి
కదిలించాలా
ఆ అది గ్రీన్ కలరా అండి. ఆ అయితయన్నమాట కా మేంత్ర అతజం నీళ్ళ పైన పైన ఫామ్ అయితే, ఆల్ గే మనం తీసి పక్కకు తీసి దాన్ని పాకరలాగ ఉంటుంది అది, గ్రీన్ కలర్ లో. తనకి మ మందులు కింద లే ఏం అవసరం ఉండదిగా ఆహా మెత్తని క్లాత్ పైననో, దేని పైననో ఒక దాని పైన
తీసి ఎండబెట్టాల.
తీ ఎండ పెట్టి పౌడర్ చేయాల, పౌడర్ చేసా ఆ పౌడరు
లమ్మల
ఆ అది కంపెనీ వాళ్ళే తీసుకుంటరు, మన ముందే మాట్లాడుకుంటే. అది అట్లా ఉమ్ సహ నెలకు నలభై, నే నెలకు నలభై వేలట్ల సంపా సంపాదించవచ్చు.
బెటరు చాలా మంచిగ ఐడియా కానీ మన ఊర్లో ట్రై చేస్ తరో లేదో తెలిదు ఒక్క సారి ఒక్కర్ ట్రై చేసినారంటే కో వాళ్ళకి లాభం వచ్చిందనుకో, అందరు అదే చేస్తారిగా.
ఉహు అదే చెప్పిన కద ఇంతకుముందే ఆకానీ ఏ పట్టిచ్చు
పట్టించుకోరు, ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు తెలంగాణ దంత అదం
అది తెలుగు స్టేట్స్ లో కూడా చేస్తున్నారు చాలా మంది. అ కరోనా టైంలో, కరోనా టైంలో ఆ ఈ జాబ్స్ పోయిన వాళ్ళు చాలా మంది ఇట్లా, సైన్స్ సరిగా ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ అట్లా ట్రై చేసినారు.
అగ్రికల్చర్ చేసుంటే బాగుంటది నిజంగా. అగ్రిక కల్చర్ చేసినప్పు ఉండుంటే ఇంట్లా బి సంథింగ్ కోర్స్ అగ్రికల్చర్ మీద
ఉమ్ బాగుంటది నీకు తెలుసా ఉమ్ చెప్పు దేన్ గురించి ననామ్
దేన్ గురించి చెప్ తారు
నలభై వేల నుండి అరవై వేల వరకు ఉంటది ప్రాఫిటు
బానే లాబామ్ వస్తది ఇంగ అట్ట అయితే
సామ్ అయిన తర్వాత తీసి ఎండబెట్టు కొనిపోడే చేయడానికి కూలి మనుషుల్ అవ్సరం
మంచ్ ఎ
ఆ అప్పుడొక్కటే అవసరం ఆ తర్వాత ఎ ఎప్పుడు అవసరం లేదు
టే డైలీ కమిష్ ఆ చేసిన్ తర్వాత అసల్
ఉమ్ ఫస్ట్ ముందే మొత్తం ప్రిపేర్ చేస్తుంటాం కదా మీడియం మొత్తం వర్చ్ల ల్ చెస్ కొనీ ఏం లేదంటే కింద కవర్ వేసుకొని పైన నీళ్ళు వదిలి పైపు లో పెట్టి ఎనీ టైమ్ దాంట్లో నీళ్ళు వదిలి ఇంకా ఆల్ ఫామ్ అయేలాగా మదర్ కల్చర్ ను ఈడ్చి మ్ టూ టైమ్స్ కలిపితే చాల్
అంతేనా వర్క్ ఏముందల లా
ఉండదు అది మళ్ళీ మనం బయటికి తీస్తాం కదా పక్కకు తీసియే ఎండ బెట్టడానికి తీయడానికి ఎండ బెట్టడానికి పౌడర్ చేసి ప్యాక్ చేయడానికి ఉమ్ న్యాచురల్ ఆ గాలి మ్ యా కాలి ఎలా ఉంది
ఏమ్
మీరు ఇద్ గో
అంటే పేరుగ్ తాయినో ఫ్లాన్ టైప్ ఆ లేకపోత్ ఇట్లా టయిపా
అల్గే అల్ గే అల్ గే
ఇ టైప్ కదా
ఐనో ఇది పాతారీల్లా సామెత ఇద్ కానీ ఇలా పైన పగుల్ తది ఆల్ గే ఉంటదను
అల్ గే ఆంట్ బాక్టీరియా కాద్ అదొక మైక్రో ఆర్గానిజం
హ్మ్ అంటే బానే మార్కెట్ లో బానే చాలా వరకు దాని అది మనం తింటే మనుషులకు ఇమ్యూనిటీ పవర్ వస్తుందంట ఎముకలు గట్టిగా చేస్తుందంట తినడం వల్ల దాని వల్ల టాబ్లెట్స్ దానివల్ల టాబ్లెట్స్ ఐరన్ దాంట్లో అయిరని దాంట్లో అయిరని ప్రేమ్స్ ఒక్క ఒక్కసారి మటన్ తింటే పది సార్లు మటన్ తినేదానికంటే ఒక్క మాత్ర అది వే కున్నా అనుకో అంత పవర్ వస్తదంట అంటే అంత అన్నీ ఉంటాయంట పోషాకాలు దాంట్లో కాబట్టి దా దానికి ఎక్కువ ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు
పౌడర్ పౌడర్ యే అమ్ముతారా
ఆ పౌడర్ ఫమ్ లో మనం కంపెనీలోకి ఇస్తే వాళ్ళు వాళ్ళు దాన్ని ఎట్లా ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు టాబ్లెట్లు ఎట్లా యూజ్ చేస్తారు అట్లా
ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ లా క అమ్ముతారా క్యాప్సూల్స్
హ్మ్ అలా చేసి అట్లా ఉంటారు
క్క కేసి
హ్మ్ టాబ్లెట్స్ ప్రాబ్లమ్